హలో
హలో హలో హలో ఆ ఉన్నారా బ్రో హలో
హలో
ఇనబడట్లేదా బ్రో
రావట్లేదు
అవునా సిగ్నల్ ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా మీ దగ్గర
మ్ సిగ్నల్ ప్రాబ్లెమ్
అహ ఇప్పుడు ఓకేనా మరి
అ
ఏంటి బ్రో
చెప్పండి ఓకే ఇప్పుడు
ఆహా తిన్నరాా మరి
మ్ తిన్న్నా మ్ హలో మ్
ఏం కర్రీ అంటున్నా
కరి వంకయ్
వంకాయ
మ్
మ్ హు కామ్ మీకి ఏ కరీ సంటే ఎక్కువ ఇష్టం బ్రో
మనకి ఏ కర్రీస్ అంటే ఇష్టం ఉండదు
మీీకు నేను అడిగింది
నాకే ఏం కర్రీ స్ అంటే ఇష్టం ఉండదు ఎక్కువ
అవున అంటే ఎక్కువ అంటే ఏది మంచ్ మేకేనా
మీట్
మిట్ అంటే మాంసముగా
మ్ మాంసాం కారిసే ఎక్కువ ఇష్టం
ఆ అంటే మాంసం గొర్రెనా మటనా చికె నా ఫిష్ ఆ ఫ్రాన్స్ ఆ అవునా మొత్తానికయితే మీరు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా
మీేట్ ఫుడ్
అదే వెజిటేరియనా నాన్ వెజిటేరియనా అంటన్న దాన్ని ఏమంటారు
నాన్ వెజిటేరియన్
అవునా మరి వెజిటేరియన్లళ్ళ ఏమి ఇష్టం
వెజిటేరియన్లళ్ళ పాలకూరా
ఆ
పచ్చాకుర
మ్
గోంగూర
మ్
సుక్కకుర సుక్కా కూర మ్ ఉంటది మా సైడు
చుక్కకుర అంటే అది ఎట్లుంటది అసలు నేను విన్నా గాని చూళ్ళే ఎప్పుడో చ్
దన్లేవ్ స్ ఇప్పుడు మన పాలకూర ఎప్పుడైనా చుసిళ్ళ మీరు
ఆ పాలకూర తెలుసు
వాళ్ళకు కూడ టైట్గా ఉండేదాన్ని తీసుకొని కొంచెం లడ్డుగా మందంగా ఉంటదన్నట్టు కనీ మళ్ళా గ్రీన్గా ఉండదంతా.
గ్రీన్ కలర్ ప్యూర్ గ్రీన్ ఉండదు అది.
హ్
కొంచెం గ్రీన్ తక్కువ ఉంటది మళ్ళ మందం ఉంటది ఆది బాగా.
అవునా
అప్పుడు మీరు చూస్తూనే గుర్తుపడతరు, డిపి మాత్రం దాని టైప్లనే ఉంటది.
ఆహా ఇంకా ఈ మెంతు మెంతులు కూర వండు కుంటరా మీరు మెంతి కూర.
అయ్యయితే అస్సలే నచ్చవు నాకేందుకో.
అంటే మెంతుల తోటి వండరండి కూర. మెంతులది చెట్టు ఉంటది కదా దానితోటి వండుకుంటరు మెంతి కూర.
ఆహా ఎప్పుడు తిన్లేదండి మరి.
ఆహా ఒకే ఈ ఆకుల ఇగ ఈ ఆకు కూరలల్ల ఇవి ఇష్టమా మీకు.
హ్
ఆహా
సరే అండి ఉంటన్నా.
ఎందుకు బ్రో?
ఫోన్ కావాలంటా ఓకేనండి.
అవునా ఒక ఫైవ్ మినిట్స్ ఉండమన రాదండి ఇప్పుడు.
ఆహా సరే సరే సరే ఒక ఆ ఒక ఐదు నిమిషాలు ఆగు ఇత్తా.
ఆ
చెప్పండి ఇంకా.
ఆ మీ దగ్గర ఫోన్ లేదా బ్రో?
ఫోన్ నాది ఉన్నది కాని నాది డిస్ప్లే పోయింది అందుకే ఇన్ని రోజులు ఆగింది. వ
ఆహా అ చెప్పాలి బ్రో. మీ సైడ్ పంటలు ఏమేమి మంచిగా ఉంటయి, దిగుబడి బాగా వస్తయి.
ఏదంటే ఏం లేదు అంత సేమే.
అవిటికే ఎక్కువ రేట్ ఉంటది బ్రో మరి మీరు.
కాటన్కుంటది. కాటన్ కాటన్
పత్తా
కాటన్కు ఒక్కదానికే ఉంటది దేనికి ఉండదు ఇగా.
ఆహా అంటే ఈ మిర్చికి వీటికి కూడా ఎక్కువనే రేట్ ఉందిగా మీ సైడ్ ఎయ్యరా అవి.
ఏవి?
మిర్ఛి మిర్చి
మిర్చి ఎయ్యరు.
ఆహా ఏంముంది పత్తి ఉన్ను వరి ఒకటి తెర్రెండేనా.
హ్
ఇంక మీ సైడ్ ఏమన్నా చూడదగిన ప్రదేశాలు ఉన్నయా బ్రో అంటే ఫేమస్ టెంపుల్స్ అంటే దగ్గరలో గిట్లా లేవా ఒక థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ అట్లా ఒక ఫార్టీ టిమ్ నెట్స్ ఫార్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ లో వెళ్ళొచ్చు అన్నా అని ఎటువంటి ఏం లేవా.